ఏం చేస్తున్న అండి
హలో
ఆ ఏం చేస్తున్నారండి
ఆ ఏం లేద అండి కాలిగనే ఉన్నా మ్
వంటాఅయిందన్నా
వంట ఇంకా స్టార్ట్ చేయలేదు ఏం ఏం కూరయ్యాలా ప్రస్తుతాన్ని
అ
మీరేం చేస్తారు.
నేను మా పాపకి ఇప్పుడే స్నామం చేసిస్తాను
ఉ
ఈతను ఆడుకుంటునే ఇక్కడా రేపు ఒక దగ్గర ఆ లేదు చెయ్యాలి ఇంకా రేపు మా దగ్గర ఇక్కడ పక్కన అంటే ఒక టెన్ కిలోమీటర్స్ దగ్గరలో కామాక్య అమ్మ గారి గుడ్ అయితే రేపు అక్కడ అమ్మవారికి కి అంబువాచి ఉత్సవాలు కదా ఇప్పుడు ఆ రేపు మార్నింగ్ మనం అయితే రేపు మార్నింగ్ అంబు వాచి ఉత్సవాలు అని అంటే అమ్మవారు ఆ పీరియర్స్ డేట్ అన్నట్టు అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి వస్తుందాం ఆ అమ్మవారు ఆ పార్వత అమ్మవారు షి శివు శివుడును పార్వతి అ అది ధ్యానంలో ఉన్న ఇప్పుడు ఆ పార్వతి వాళ్ళ ఏదో సంథింగ్ కొంచెం స్టోరీ ఉంటది అమ్మవారిని నరికేస్తారు అన్నట్టు వాళ్ళ ఫాదరు లేకపోతే పగవారు ఎవరు తెర కాని అమ్మవారు నరికేస్తారు నరికేస్త స్తె అమ్మవారు తొమ్మిదో పదో ముక్కలుగా విడిపోత అది తన యోని భాగం ఒక కాడ ఉంట అది కామక్య అమ్మ వారిది ఆ అక్క ఆళ్ళు తోటే భద్రకాళి ఇగ మీగితా అమ్మ వాళ్ళ అందరు ఉట్టుకొచ్చిరదా పాప వేద భాగాల తోటి ఈ ఇదేమో యుగని భాగం లాగానే ఉంట అది ఈ ఇగ అమ్మవారు అయితే తనకు ఇలా ఆ ఇయర్లీ ఒకటే సారి పీరియడ్స్ వస్త అది వచ్చిన అప్పుడు ఒక మూడు రోజులు గుడి మూసేస్తారు అప్పుడు మన తాంత్రికులు గాని మంత్రకులు గాని లేకపోతే ఇంకా కాయసిద్ధి కోసం అది గురువు గారు వీళ్ళు అందరు ఉంటారు కదా హిమాలయాల వాళ్ళు ఆ ధ్యానం చేసే వాళ్ళు వాళ్ళు మంత్ర ఉపాసన చేస్తార అన్నట్ ఎవరమైనా నేర్చుకోవుఅచ్చు మనమ్ అయితే మనము పిల్లలు మగవాళ్ళక్ ఎవరైనా నేర్చుకోవచ్చు మంత్ర ఉపాసన అంటే ఈ మూడు రోజులు నాలుగు రోజులు గుడి మూసినన్ని రోజులు ఆమె కాన్న కూర్చొని నిద్రా ఆరాలు అన్ని మానేసి ఆమె ధ్యానమే అన్నట్టు మన మనసులో తీరని కోరికలు ఉంటాయి కదా లైక్ అప్పులు ఎక్కువ కావడం సక్సెస్ కాకపోవడం కొంచెం బాధ ఎక్కువది మైన పైన్ కదా అలాంటి వాళ్ళకి ఆమని కలుసుకుంటారు పిల్లలు లేని వాళ్ళు నాకు పిల్లలు కావాలని ఆమెను మూడు రోజులు జా చేసుకుంట్రనట్టు కళ్ళు మూస్
అంటే మూడు రోజులు లేవ్వకుండా ధ్యానం చేస్తి
అంటే వాళ్ళు చెప్తార అన్నట్టు ఏంటిదో కాని ఆ నేను విన్నదాని ప్రకారం అయితే అలాగనే ఉంటది మనం మనసు నిండా ఆమెని కోల్చుకొని పెట్టాలి మళ్ళీ ఆ ధ్యానం చేసుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఏంటిదానంటే రేపు అమ్మవారికి మైళ స్నానం అన్నట్టు అంటే మైళ స్నానం కాదు అమ్మవారికి మన చేతులతోటి అభిషేకం చెప్పిచే అవకాశం అన్నట్టు మనం ఇంట్లోనే ఒక మట్టి కుండలు తీసుకొని అందులో కొన్ని వాటరు ఆ పసుపు వేపాకులు ఆ జవాది పౌడరు ఆ రోస్ వాటరు ఇవన్నీ కలుపుకొని అమ్మవారి కడికి రమ్మని చెప్పారంటే ఇందులో మా దగ్గర దగ్గర్ లో ఉంటారు కదా వాళ్ళు ఎవరో చెప్తే నేను నెంబర్ తీసుకొని కాల్ చేశాను ఉంటారు కదా గుడి ఆ వాళ్ళు ఉంటారు కదా ఆ మెయింటెనెన్స్ వాళ్ళు వాళ్ళకి కాల్ చేస్తా ఆ వాయిస్ కొంచెం దగ్గరలో పెట్టండి వినిపించట్లేదు
అదే మీది కూడా వినపడట్లేదు
అవునా
ఇప్పుడు ఆ ఒక్కొక్కటి వినప ను మాట వినపడుతుంది
ఓకే ఓకే ఆయి అంటే ఇక రేపు కనక్ టికెట్ ఏం లేదు ఎవరమైనా పోవచ్చు ఆ ఎవ్వరమైనా పోవచ్చు అంట నేను అడిగాను ఏమైనా టోకెన్ లాగా తీసుకోవాలన ఏం అన పేమెంట్ కట్టాలన్న ముందే అంతే రిజిస్ట్రేషన్ ఉంటది కదా కొన్ని అవ్వనీ క్లారిటీ కోసం అడిగితే ఆమెను అడుగు అ అదంతా ఎలాంటి రుసుములు లేదమ్మా మీరు డైరెక్ట్ కొన్ని వాటర్ పోసుకొని అవన్నీ కలుపుకొని రండి తొలికిపోతాయి కాబట్టి తొలకకుండా తీసుకచ్చుకోండి మళ్ళీ మిగతా వాటర్ ఇక్కడ ఇస్తాము మీ చేతుల తోటి మీరు అమ్మగారికి అభిషేక మొత్తం చేపియొచ్చు తర్వాత పదహారు వందల టటు అట్లా ఉంటుది
ఆ
ఆ బలిదానం అనేది అమ్మవారిగా అంటే మనం మా మీ అమ్మవార్ల కాడ మేకనో కోళ్ళలనో గుమ్మడకాయలని కొడతాం కదా కానీ ఇక్కడ ఆ ఏంటిది మన చెరుకు గడలు ఏవో వెజ్ బుల్స అన్నట్టు ఆ ఆ వెజిటేబుల్స్ అవి ఆ స్నానం అయిపోకూడదు అయితే ఇగ మీ అన్న ది పదహారు వందలు టికెట్ అయితే దానికి అయితాదమ్మా మరి మీ ఇష్టము చేపిచ్చు కోవచ్చు చేపించించుకోకపోవడం
అంటే ఆ టిక్కెట్ తీసుకుంటే ఏం చేస్తారు?
కోపం చేస్తారు మన దీని తోటి అయితే మన గోత్రనామాల తోటి మన వాళ్ళ
ఆహా హోమము చేస్తారా? ఓ హోమం మీదా దంపతులు కూర్చోవాలా మరి
నేను అడిగాను మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారండి నాకు చిన్న పాప ఉంది వీలు కావట్లేదు మా హస్బెండే రావాలా లేకపోతే పక్కన వాళ్ళని ఎవరిరైనా హెల్ప్ ఇంకా తీసుకొచ్చుకోవాల అని అంటే ఆ లేదమ్మా ఒక్కరున్నా పర్లేదు ఎవరినైనా హెల్ప్ంగ్క్ తీసుకచ్చుకోండి. కాకపోతే హోమము లో కూర్చోవాలి హోమం చేయించుకోవాలి కచ్చితంగా చేయించుకోవడం మీ ఇష్టం. పదహారు వందలు అవుతుది అంటే మళ్ళా హోమం తోటీ అ అమ్మవారికి చీర, సార, గాజులు అవి మేము ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకోవాలా అని నేను అన్నాను అంటే మన బోనాలకు రెగ్యులర్గాది మండేటరు కదా ఆ అ అలా అడుగుతే ఏం లేదమ్మా పదహారు వందలు ఇస్తే ఆ మేమే పూజ సామానిస్తాం గుమ్మడి కాయ పట్టి ఆ చెరుకు అవి ఏమోమో చెప్పారు తను అవి హోమం చేపించి కుంటే చాలా కార్యసిద్ధులు చాలా అయితాయమ్మా అనే అని అన్నారు. ఆ నా చిన్న పాప తోటే ఎలాయితాది సార్ అది
అవును సార్ మధ్యలో ఏడ్సినా కూడా
ఆ మనకు మనసు అ ఇటు ఇటు కొట్టుకుంటది అది దేవుని దాకా ఉంటది కదా
మళ్ళీ ఇట్ సైడే కొట్టుకుంటాది
అవును కొంచం పిల్లలు తన పని తాము చూసుకునే వాళ్ళ అయితే ఏం కాదు లే
ఆ అవునవును అయితే రేపా ఇది ఈ కార్యక్రమం.
మార్నింగ్ అయితే చెదర్లండి పిండే చెప్పండి
అంటే ఇప్పుడు ఫస్ట్ అభిషేకం చేసి తర్వాత హోమం చేస్తారా?
ఆ అంతే కదా అమ్మవారిని శుద్ధి చేసినాక అమ్మ వారిని అలంకారం చేసినాకనే కదా హోమం చేసేది.
ఆహా కాకపోతే శాకాహారమే ఉంటది.
ఆ లేదు లేదు ఒకవేళ మొత్తం మొత్తం అయిపోనాక వాళ్ళు ఆలయం వాళ్ళు ఏమైనా చేసుకుంటారేమో మనకు సంబంధం లేదు కాని మన ఏమైతే అక్కడ నాన్ వెజ్ మనం తీసుకోపోకుండా పదహారు వందలు ఎమౌంట్ పట్టుకొని రమ్మ అన్నది ఫోన్ పేలు కాకుండా క్యాష్ పట్టుకోని రండి అమ్మా అని అన్నది. క్లారిటీగా చెప్పింది ఆమె
ఇక హోమం మీద మనం కూర్చోవాల అనుకుంటే పదహారు వందలు కట్టాల లేకపోతే
అవసరం లేదు మన అయితే ఇప్పుడు అమ్మవారికి పీరియడ్స్ వచ్చేటప్పుడు వైట్ క్లాత్ వేస్తారు. వైట్ క్లాత్ ఆ రక్తం బయటికి రాకుండా వేస్తారు అన్నట్టు అది అది కొంచెం కొంచెం ఫీసు లెక్క కట్ చేసి మనకి ఇస్తారు అది మనం సీక్రెట్ ప్లేస్ ఆ రియల్గా వస్తాది. ఆ రియల్గా అయితాది. ఇంకా పెద్ద టెంపుల్ అయితే మూడు రోజులు గంగల్నే పడ్తాది తెల్సా ఎర్రగా ఆ మీరు కామాక్య అమ్మవారాని యూట్యూబ్ లో కొట్టి చూడండి మీకు అన్నీ వస్తాయి. మీరే రియలైజ్ అయితారు తెలుసా అసలుకు
టైమెంతైనాయీ చెప్
ఆ ఆ
నార్మల్గా గుళ్లకు నార్మల్ గా యూస్
కనీ ఈ గుళ్లా ఫస్ట్ కామాఖ్య అమ్మవారి గుళ్ళో కి మగవాళ్ళని రానియకపోతుండే ఇన్ని రోజులు ఆ ఎందుకనింటే అంటే సేమ్ యోనిలాగా ఉంటది కదా అనేసి రానియకపోతుండే గాని ఈ మధ్య ఏదైనా అమ్మ వారే వారే కదా ఎట్లయినా అ ని అనేసి ఈ మధ్య రానిస్తున్నారు
అంటే అమ్మవారి రూపమే అట్లుంటదా?
ఆ అమ్మవారి రూపమే అట్లాంటది ఎలా ఉంటది అని అంటే ఇక పచ్చిగా చెప్పాలంటే ఇక అమ్మవారే ఏం కాదులే గాని మా పిల్లలు మో షన్ పోతే ఎట్లా కూర్చుంటారు సేమ్ అట్లనే ఉంటారు ఆ ఆ మోషన్ పోతే కాళ్ళు అటు ఇటు పెట్టుకొని కూర్చొని కాకపోతే అమ్మవారికి తల ఉండదు. ఆ కమలం పెడ తారు మందార్ పూ అదే తమార్ పూవు పెడతారు తల దగ్గర సేమ్ అట్లానే అదే భంగిమలో ఉంటారు అమ్మవారు. భూతు కాదు కాకపోతే
ఆ ఆ బాడి పీసా ఆమెది అక్కడ పడతాది.
ఆ ఆ ఆ కామెక్కేలా పడ్డది. అదే ఇక్కడ ప్రతిష్ఠించర అన్నట్టు అది ప్రతిష్ఠించాలంటే అక్కడ పోయాలంటే ఆలయ ధర్మకర్తలు తీసుకొని ఇక్కడ వారాహి అమ్మవారు కూడా ఉన్నారు. కామాఖ్య అమ్మ వారిని కూడా ప్రతిష్ఠించిల్ అన్నట్టు పక్కనే అయితే ఇప్పుడు అంబువాచి అని అంటే పాపామ్ అమ్మవారి భాషలో పీరియడ్స్ టైం అన్నట్టు ఇప్పుడు ఆ క్లాత్ ఇస్తే వాళ్ళు చెప్తారు అన్నట్టు మనం ఆ సీక్రెట్ ప్లేస్ లో పెట్టుకోవాలి అది దేనికన్నాట్లా అట్లా క్లాత్ క ఇంకా వేరే క్లాత్ ఏదన్నా బట్టి కనపడకుండా సీక్రెట్ ప్లేస్ లో పెట్టుకోవాలన్నట్టు ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఉన్నా పోతాది. ఏదన్నా హెల్త్ ఇష్యూస్ మెయిన్ గా పిల్లలు లేని వాళ్ళకి పిల్ల పిల్లలు అయితారు అంట.
ఆ అంత
ఆ ఆ
ఇప్పుడు దేవుళ్ళలకు పెళ్లి అయితే ఇట్లా అక్షింతలు ఇస్తే దాచకోవాలిన్నట్టు ఇక
ఆ ఆ గంతే గంతే
అంత ఫలితం దక్కుతది అన్నట్టు
ఆ అంత ఫలితం దక్కుతది ఎందుకనంటే ఆమె నిజం చెప్పాలంటే ఆమె ఒంట్ల నుండి వచ్చింది కాబట్టి అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్టు ఓకే అండి ఆ ఓకే ఓకే